నమస్కారం.
నమస్కారం అండి ఇంకే.
ఇవాళ్ళ ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం.
మీ మీ సైడ్ ఎండ దబ్బు ఎలా ఉంది అండి.
ఎండ మటుకు ఫుల్ ఎండ ఉంది ఫ్యాన్. ఇబ్బంది అవుతుంది ఎండ కోసం. మీకు.
సమ్మర్ ఎండ ఉండ్ ఎండ ఉండాదు.
రాదో ఈసారి ఈసారి ఫుల్ ఉన్నాయి ఇంకా ఎక్కు కువుంది ఎండ
అవునండి
నాదెలిసి ఆ చెప్పండి
చిన్నపుడు ఎండ ఎండ కాలం బాగా ఎంజాయ్ చేసేవారో
చిన్నప్పు చిన్నప్పుడంట డే ఎండాకాలనికి హాఫ్ డేస్కుల్స్ ఇస్తారు
మ్మ్
హాఫ్ డే స్కూల్స్ లో అప్పుడు మధ్యాహ్నం దాగే కదా స్కూల్
హ్మ్ అవునండి
స్కూల్ అయిపోగానే వచ్చే దారిలో ఈతలు కొట్టుడు మస్తు ఎంజాయ్ ఉండేది అప్పుడ చిన్నప్పుడు
ఆ
కాకపోతే ఇప్పుడు పెద్ద ఏం కదా అన్నీ ఉండవు ఆప్డే స్కూల్స్ లేవు ఏమి లేవు ఇప్పుడు చదవడం ఏ పని అయిపోతుంది
ఓర్ పెన్ మీ బాధ మాకు అర్థం అయింది
ఆ
హ్మ్ బాబామ్ మాది అర్థం అయిందా అండి
ఆ
హ్మ్
మీరు మీకన్ మీకెలా ఉంది ఇప్పుడు
ఇప్పుడు డు చిన్నపుడె బాగుండేదండి
ఆ
ఎంతగా ఎంజాయ చేసే వాళ్ళం
హ్మ్
పండగ సీజన్లో ఎంజాయ్ చేసే పండగ
హక్కు మీరు ఏ పండగ బాగా చేస్తారండి
రంజాన్ అండి
ఆహా అంటే రంజాన్ ఏమేమి చేస్తారు ఏమేమి వంటలు చేసుకుంటారు ఏంటి
అలీమ్ పీర్ పీర్ అండి
కీరా
ఆ
హ్మ్
హ్మ్ జవా
హ్మ్
హ్మ్
బిర్యానీలు ఏం చేసుకోరా
చెప్తా అండి బిర్యానీ
హ్మ్
పైసలు ఓ
హ్మ్
బల్లీ జూస్
జ్యూస్ ఆహ్
ఆ
ఎ ఫేమస్
సాబత్
క్యా బాత్
యా
నేను సర్భత్ ఎలా చేసుకోలో ఒకసారి చెప్తా నేనైతే ఇలా చేసుకుంటాం మీరు ఎలా చేస్తారో చెప్పు
ఆ సరే అండి
కూల్ వాటర్ లో ఆ సర్భత్ ఫ్లేవర్ పోయడం
హ్మ్
నిమ్మకాయ పిండడం
హు
నైస్ క్యూబ్లు వేసుకోవడం
ఆ
కలుపుకొని తాగడం
మేమండి తుబాటల్లో అదండీ కూల్ వాటర్ లో పంచదార ఎత్తమండి
హ్మ్
పంచదార తరువాత నిమ్మకాయి
హు
అత ఐస్ క్యూబ్ ఏసీ తగిళ్లూ
ఆ
అంతే అండి
అంతే మీరు ఏ సినిమాలు ఎక్కువ చూస్తారో హాలీవుడ్డా బాలీవుడ్డా టాలీవుడ్డా తెలుగా హిందా ఇంగ్లీషా
తెలుగండి
ఆ ఈ మధ్య ఏ సినిమా చూసారు మీరు
మద నేను చూసమండి
జిగిరినా
అవునండి
ఆ ఆ సినిమాలో మీకు ఏకా ఏ సీన్ అంటే బాగా ఇష్టం
నాదా
హ్మ్మ్
అది ఫొన్ పడేతాడండీ గోవా ఏల్లే ముందు ఫోన్ పడేసి
పుల్లో
అవును మీ దాదాయు సియా మీరు అనేది కామెడీ సీన్ ఆహ్
ఆ కామెడీ కామెడీగా ఏ ఇసినంటే బాగా నీకు ఇష్టం
అళ్లుు ఫోన్ పరేసిన తర్వాత ఎందుకు పారేశారు ఫోన్ ఎవడు ఎందుకు పడేశారు
ఆ మీకు బాగా ఎమోషన్ అనిపించింది ఏంటి ఏం లేదా దాంట్లో ఆ మూవీలో
ఆ ఆమోశ చాలా అని
ఏ ఎక్కడ అనిపించింది
ఆ ఫ్రెండు హెల్త్ ప్రాబ్లమ్ చెప్పాడం అప్పుడండి అప్
దానికి ముందు దెబ్బ దెబ్బ వేసుకుంటారు తో దెబ్బ దెబ్బ పోతారు చూసావా
ఆ
ఆ అట్ట నువ్వు కూడ ఎప్పుడన్నా పొయ్యవా ట్రైన్లలో గాని హోటల్లో గానీ
పోలేదండి
మీకు ట్రావెలింగ్ అంటే ఎక్కువ ఇష్టమా
అవునండి
మీరు దేన్లో ఎక్కువ ట్రావెల్ చేస్తారు ట్రైన్సా బస్ లా ఫ్లైయిట్ ఇంట
అయిందండి
ట్రైనా
ఆ
ఆ మీకు ఇష్టం వచ్చిన అదే అంటే ఆ ఇష్టమైన బోగీ ఏంటి స్లీపరా జనరలా థర్డ్ వేసినా సెకండ్ వేసినా ఫస్ట్ క్లాసా
సేఫ్ ఏసీ అండి
ఏసి అదే ఫర్స్ట్ ఎసి అ సెకండ్ ఎసి అ థర్డ్ ఎసి అ
ఆ అపుడు బడ్్జెట్ బట్టి అండి ఏ
బట్టా
అ
లేకపోతే జనరల్ ఎప్పుడైనా ట్రై చేసావా
ఆ చాలా చాలా వెళ్ళినమ్ అండి
ఆ ట్రావెల్ జనరల్ లొ ఏమైనా కష్టాలు ఉంటాయా
ఉంటాయంండి మనం డబ్బు లేనప్పుడు ఆ కష్టాలు పంపించుకోండి
కస్త చలా అనిపిస్తాయా జెనరేల్లో కూడా
మనం అది డబ్బులు ఉండి జనరలు లొ అయితే అప్పు దసలుం పెస్తాయి డబ్బులు లేనున్నా జన్నలు అతే అప్పు వాయి
అప్పుడేం కష్టం అనిపీయదా
అనిపిస్త
ఎప్పుడన్నా మీరు టీసీకి దొరికారా
లేదండి మేనేేజ్ చేసిన దొరకలేదు
మేనేజ్ చేసావా మేనేజ్ చేసావా
అవునండి
ఫైన్ ఏం కట్టించుకోలేదా
చకీ చ అస చర హ
ట్రైన్ లో మీరు ఏ ఫుడ్ ఎక్కువ తింటరు ప్రిఫరెన్స్
హోమ్ ఫుడ్ అండి
ఓన్లీ ఫుడ్ ఏం ఫడ్
బిర్యానీ
ఎప్పుడు బిర్యానీలు తింట్రా మీరు
ఏ అ
ఆ
చికెన్ మటన్ ఫ్రాన్స్
అంటే ప్రన్సా ఫాన్సా ఫ్రాన్సా
కోన్స్ అండి
ప్రాన్స్, అంటే ఆ లైక్ చికెన్ దమ్ బిర్యానియా, కెన్ ఫ్రై బిర్యానియా మొఘలై బిర్యానియ
మొన్న ఈ మధ్య ఫ్రై పీస్ టై చేస్నా అండి మొత్తం బాలేదండి ఆయిల్ ఆయిల్ త
ఆ అప్పుడు మీ ఫ్రెండ్ ఎవరన్నా చెప్ ప్పలేద నీకది బాగోదు ధూమ్ తీసుకని అట్ట
ఆ చెప్పరండి ఐన, ఎప్పుడు టేస్ చేలేదండి తేస్ చే
ఆ ట్రై చేసావు ఎట్టుంది బావుంది కదా అయితే
బావుందండి కొంచం ఆయిలే క్కు
హుహు, ఆయిల్ ఆయిలిగ ఉంది. బాలేదా
ఆ
హు ఇంగేంటి మరి సంగతి తే ఎండలు బావున్నాయ్.
మీరు నాన్ వెజ్ జెన్ని ఎత్త చేసరండి ఎత
హలో
మీరు రాన్ వెజ్జన్ని ఎత్త్నుంచి ఎత్
నాన్ వెజ్జ్ ని ఎక్కన్నుంచి తెస్తావా.
కాదండి ఇప్పురు ఎత్తంచి ఎ చదురాన్ జన్ని చేశారు మీరు
లాంగ్ జర్నీ ఎక్కడ్ వరక అంటావా.
హు, ఎన్ జీరోమీటర్స్
నేన్ ఢిల్లీ నించ్ కేరళ వర్క్ చేశానండి
ఓ ఆ
హు అదే, మీరె మీరు
నేన్ సౌత్ ఉంచి వెస్ చేసనండి.
సౌత్ నుంచి వెస్టా
ఆ
అంటే ఓక స్పెసి కేషన్స్ అలా చెప్ప్ కదా
కన్యాకుమారి టూ గుజరాత్ అండి
ఆ ఆ
అవును
మీ టికెట్ ఎంత పడింటది దగ్గర దగ్గర
కన్నకుమారి నుంచి కాదండి ఏపీ ఏపీ నియర్ బై
మ్మ్
ఇంచి విజాగ్ కి
మీకు ఎంత టికెట్ పడింటది
మ్మ్ ఏందండి ఏసి యా స్లీపరా జన్ రలు
మ్మ్ మీరు ఏది ట్రావెల్ చేశారు
నే అన్ని చేసిన్ని అండి
ఆ అన్ని టికెట్ ప్రైసెస్ చెప్పండి ఒసారి కన్
జనరల్ వచ్చేది ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది
ఉమ్
స్లీపర్ వచ్చి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది
హ్మ్
సోల్గా చేసి అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ అవుతుందండి
ఆ
సెకండ్ క్లాస్ వొచ్చి నైన్టీన్ అండి
ఉమ్
పస్ట్ క్లాస్ తెలీదండి ఎప్పుడు దాని జోలికి ఎల్లలే
ఒకసారి ఎల్లాలి అ ఫస్ట్ క్లాస్ అంటే చాన కంఫర్ట్ కదా
కన్పట్ ఉంటదండి మళ్ళీ మనం సిప్ట్ చేసిన తర్వాత ఏం చేత్తా మండి
ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి ఏం సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి
ఎమంటే
డబ్బు తక్కువయిందీ
ఆ
డబ్బులు తక్కువైనయ మీకు
అవునండి
అంటే డబ్బు తక్కువ కష్టపడాలి మరి జీవితంలో కష్టపడి పైకి రా ఫస్ట్ క్లాస్ ఎక్కు
సరే అండి
హ్మ్
మోటివేషన్ చాలండి
ఆ హలో ఇప్పటి నుంచి మీకు గోల్ ఒకటే ఇప్పటి నుంచి మీకు ఒకటి గోల్ పెట్టుకోండి ఫస్ట్ క్లాస్ ఎ కాల
సరే అండి సరే అండి సరే అయితే బాయండి
హ్మ్